హలో
హలో ఆ చెప్పండి ఏం చేస్తున్నారు
ఏముందండి ఖాళీ మీరెలుస్తున్నారు
ఏం చేస్తలే అండి ఖాళీగానే ఉన్నా ఖాళీగానే ఉన్నా అండి హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
ఆ అదే వినిపిస్తలేదేమో అని అడుగుతున్నా
ఆ వినిపిస్తుంది మీరు సమ్మర్ ల ఎటైనా వెళ్ళారా అండి సమ్మర్ హాలిడేస్ లల్లా
సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడికి పోలేదండి ఒకసారి బందర్ బీచ్కి పోయినా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పోలే ఎక్కడకి
అవునా అంటే అప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉందండి
ఆ అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు ఆంధ్రాలో ఆంధ్ర సైడ్ ఉంటారన్నమాట సో సమర్ హాలిడేస్ కని పోయి కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని బందర్ బీచ్ కి పోయినాం అందరం కలిసి
ఆహా ఓకే ఓకే
ఆ బందర్ బీచ్ ఎట్లా నార్మల్ గానే అంటే వాటర్ మాత్రం బాగున్నాయండి ఫుల్ వాటర్ మంచిగా బీచ్ మంచిగా బెంచీలు ఈసీ మనకి గోవాలో ఎట్లుంటది మన ఫూటోలల్లా చూస్తాం కదా ఫోన్లా
ఇట్లాస్క అట్లా వాటర్ ఫ్లో వస్తా ఉంటది
ఆ బే మంచి లేసి మంచిగా కొబ్బరి బొండలు ఒక సైడు స్నాక్స్ అన్న అమ్ముతారు
ఆ
ఆ కొంచెం బాగానే ఫుల్ ఎంజాయ్ చేసినాము ఎంజాయ్ చేసినాము నెక్స్ట్ డే ఫుల్ జలుబీగా అ
అవునా అంటే మీ ఎవరెవరేళ్ళార్ అంటే ఫ్యామిలీతోనేళ్ళారా
ఆ ఫ్యామిలీ తోటి మా పెద్దమ్మ పెద్ద నాన్న మా మమ్మీ వాళ్ళు మేము
అట్లా అంటే ఎట్లా కార్ కార్లో వెళ్లారా
సు ఏమో అంటారు సుమొ అంటారు కదాండి చిన్నది
ఆ ఓకే ఓకే సుమొ
ట్టుకో అది కట్టుకోనేల్లమన్నమాట
ఆ ఓకే ఓకే అంటే ఎట్లా మీ వన్ ద లేకపోతే ఏదన్న బై అంటే
ఓన్ కాదు మాట్లాడుకొని పోయినం ఆ ఫైవ్ థౌజండ్ అంట ఫైవ్ థౌజండ్ మాట్లాడుకున్నాము
అట్లానా అంటే ఇంకా ఫైవ్ థౌజండ్ అంటే ఇం కేమన్నా అంటే డీజిల్ గిట్లా ఏమన్న మీరుే పోపిించార ఆయనేనా
ఆహా లేదు ఫైవ్ థౌజండ్ మొత్తం మాట్లాడుకోనే డీజిల్ డీజిల్ తోటే ఫైవ్ థౌజండ్ మాట్లాడుకున్నాం
ఆహా అట్లునా అంటే ఇంకా మీ ఫ్యామిలీతో ఇంక ఎవరన్నా మీ చుట్టాలు గిట్ల వచ్చిళ్ల
చుట్టాలంటే ఇగ ఎవ్వలేర్ రండి మా వరకేళ్ళినాం అన్నమాట మా పెద్దమ్మ వాళ్ళు బాబాయ్ వాళ్ళు
అది ఎన్ని కిలోమీటర్స్ వస్తది అండి అందద
కిలోమీటర్స్ తెలువదండి మేము మార్నింగ్ లేవంగానే కనకదుర్గ అమ్మ దర్శనం చేసుకున్నాము ఇంట్లో నుంచే ఇంట్లో నుం చే ఫైవ్ ఓ క్లాక్కిి స్టార్ట్ అయినాం మాకు దర్శనం అయ్యేసరికి టెన్ అయింది కార్ టెన్ ఓ క్లాక్ కి స్టార్ట్ అయితే మేము అడిగిపోయేసరికి లె ట్వెల్వ్ అయింది
ఓయమ్మ ఆఫటర్ర్నూన్ ఎళ్ళర
ఆ మధ్యాహ్నం టూ అంటే అప్పుడు మరీ అంత ఎండ లేదులేండి కొంచెం వెదర్ కూల్ కూల్గా ఉంటా చల్లసల్లగా ఉండే వెదర్
అట్లానా అంటే ఇప్పుడు బీచ్కి ఎప్పుడైనా వెళ్తే ఎర్లీ మార్నింగ్ అన్ని వెళ్ళాలి లేకపోతే ఈవిెనింగ్ అన్న వెళ్ళాలే స్
ఆ ఆ అప్పుడే ఎల్దం అనుకున్నాం కని మా పెద్దమ్మ వాళ్ళకి చిన్న చిన్న పిల్లలన్నమాట నైన్ ఇయ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటారు సో నైన్ పూట ఇబ్బంది అయితది పిల్లల్ని వేసుకొని వాళ్లు ఎంజాయ్ చేయలేరు మనం ఎన్ ఎంజాయ్ చేయలేమాని మధ్యాహ్నం వెళ్లినం మ్ మద్ ధ్యనాం వెళ్ళి మేము ఆీ మేము వచ్చేసరికి నైన్ అయింది మీము అనుంచే నైన్ కి స్టార్ట్ అయినాం
ఆహా అంటే బీచ్ ల ఈవినింగ్ అంటే ఏ టైం వరకు ఉన్నారు
ఆ నైట్ నైన్ వరకు ఉన్నాము కరెక్ట్ ఇగా నైన్ థర్టీకి వెళ్ళినాం మేము బీ చ్ నుంచి బయటికి
అవును అంటే ఎప్పుడు మనం బీచ్ కెల్తాంగ అంటే ఆడెమ
ఆహా ఏం ఉండదు ఏ టికెట్ ఉండదు జస్ట్ మనం పోటమే ఆడేమనా కొనుక్కోవడానికే మనం పైసలు పెట్టాలి
అవునా అంటే అడ ఏమేమి అలా అంటే ఎలాం టి దొరుకుతాయ్ అక్కడ కొనుక్కోవడానికి అన్నా
ఆ చాలా అయితే కొబ్బరి బొండలు కనిపిస్తాయి ఒక్క కొబ్బరి బొండం వంద రూపాయలు ఆడ
వమ్మ
ఆ ఇక బీచ్ కదా కొంత మంది ఫిక్స్ రేటు బాగా ఆడగానికనే ఉండదు
హ్మ్ హ్మ్ అడ ఇంట్లో ఎట్లుంట డిమాండ్ కొంటకొను లేకపోతే లేదు
అంతే రుబాబ్ చూపిస్తారు నువ్వు కాకపోతే ఇంకొకలింటారు అని అన్నట్టు ఉంటారు ఇంకా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏమంటారు పొటాటో తోటి చేస్తురు కదా రౌండ్ రౌండ్ గా కట్ చేసి చీ ఇంత ఉప్పుకారం ఏసీ సళ్ళిస్తూరు
ఆ హా ఓకే ఓకే ఆ
అది ఇంకా పన్నీర్ టిక్క పి పిజ్జాలు బర్గర్లు షుగర్ కేెన్ జ్యూసు
ఆ
సమోసాలు అయ్యి ఇగ అన్ని అయ్యే అమ్ముతారు ఇగ ఎట్టలాంటావా జీప్లు ఒక్క జీప్ ఒక్క రైడ్ హై హాఫ్ ఫైవ్ హండ్రెడ్ రుపీస్ జస్ట్ ఒక రౌండ్
ఆ అదే ఇట్లా రీల్స్ వాల్ళ వస్తారు అవును అంటే ఇట్లా ఇట్లా రౌండ్ అడ తిరుగుతా అంటారు
ఆ ఫైవ్ హండ్రెడ్ ఒక రౌండ్ కే ఫైవ్ హండ్రెడ్
వయమ్మో
ఆ ఎన్ని ఉంటాయి మళ్ళా ఎన్నుండవు వాళ్ళ కాడ నాలుగో రెండో మూడో పెట్టుకుంటారు మహా అంటే నాలుగు ఉంటయేమో
అట్లా తక్కువుంటేనే అంటే డిమాండ్ వస్తాధ్నతంటిదిగా
ఆ యా ఫుల్ ఇగ ఒక వెనకాల లైన్లు కట్టుకొని ఇప్పుడు ఇక ఎక్కువ రీల్స్ మీద పడి చస్తూరు కాబట్టి రీల్స్ కోసమే తీసుకుంటారు ఇకటిని
అవునవును
ఆ రీల్స్ కోసమే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ పెట్ రెండు మూడు రౌండ్లు మంచిగా వీడో మంచిగా వచ్చేదాకా తిరుగుతారు బాగా బలిసినోళ్ళ అయితే
పిచ్చి పర్సన్స్
ఆ అలా అట్లా లేదండి నేను కానీ ఆ ఒక రౌండ్ కి ఫైవ్ హండ్రెడ్ ఆ యా ఏమైనా ఫైవ్ హండ్రెడ్ పెడితే మంచిగా బొమ్మలు కొనుకొని పోవచ్చు ఇంటికి అనిపిస్తది ఆ టైమ్ ల
హా అట్లానా హా హా
చ ఆ కొంటే బొమ్మలు కూడా బాగా అమ్ముతారు టెడ్డిబేర్స్ అంటే మస్తు ఇష్టం మంచి పెద్ద పెద్దగా ఉన్నాయి అయి మంచి గా ఉన్నాయి అ ఎంత ఆ ఎంత అడిగిన తక్కువనే చేయలేదు ఒక గిట్ట గిన్ త ఉన్నాయి అయ్యా ఐదు వందలు వెయ్యి రూపాయలు చెప్తున్నాఆళ్ళు
ఆ అట్లానా
మ్ ఫుల్లు అసలు రుబాబ్ రుబాబ్ మాట్లాడుతారు ఆడ అందరు అనుకోని అనుకోని చె కం చేస్తారేమో అందరాడ
హా హా అంటే ఇప్పుడు ఎ కొన్నారా ఒకటైనా మీరు
ఆ కొనుక్కున్నా ఒకటి అంటే మరీ పెద్దది కాదు చిన్నదే కొనుక్కున్నా ఒకటి డోరేమోన్ బొమ్మ
ఎంత పడ్డది
అదా ఎంత పడ్డది ఫైవ్ హండ్రెడ్ పడ్డది
ఆహా
ఉ మ్
కున్నారా
ఇగ అంతే అదొక్కటే కొనుకున్నా
అంటే అడ మీరు ఆ కనకదుర్గామ్మ టెన్ వరకు ఎళ్ళరా టెన్ నుంచి అంటే అక్కడికి ఎళ్తానికి టూ అవర్స్ పట్టిందా దగ్గరనేనా బీచ్
టింది ఆ దగ్గరనే టూ అవర్స్ లోనె తీసుకొపోయిండు ఆయన మమ్మల్ని
అవునా అంటే ఇప్పుడు ఆ బీచ్‌ల అప్పుడు మీరు పోయినప్పుడు బాగా ఏమైనా ఎండల్స్ ఎండలునయా బాగా
అస్సల్ ఎండలే లేవు ఇప్పుడు మనకి వర్షం పడే ముందు మనకి ఎట్లుంటది వెదర్ చాల చల్లగా
అవునవును ఇప్పుడు ఈవినింగ్ టైం ఉంటది సో అట్లా
ఆ అట్లున్నది అన్నమాట అప్పుడు ఇంకా వర్షాకాలం కాబట్టి అట్లా అ ట్లుంది ఎండాకాలం ఎట్లుండేదో తెలువదు గాని మేం పోయింది కూడా వర్షాకాలంలో పోయినం అ ఇక్కడ ఫుల్ వాటర్ ఉండే అక్కడ అక్కడ ఇంకా పోలీస్ ఉన్నారు అలలు చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి లోపలికి పోవొద్దని మనకి పట్టుకునేయి ఉంటాయి కదా దార ఏమంటారు దారం లాగా
ఆ తాడా
పెద్ద పెద్ద తాళ్లు కట్టిర్రు
లోపలికి పోకుంటనా
లోపడికి అలలు వస్తున్నాయని లోపడికి పోకుండా అట్లా కట్టిర్రు అన్నమాట పొలిసోళ్ళు ఆ చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ ఏ కొంత మంది తీటోలూ ఏం చేస్తారు పోతారుగా లోపడికి
అవునవును
అట్లా అని పెట్టిర్రన్నమాట
అవునా
ఉమ్మ్మ్
ఉమ్మ్ ఇంకా ఇంకా అలా ఇంకేమంటే వచేటప్పుడు మళ్ళీ రిటర్న్ టైం ఎన్ని అవర్స్ పట్టింది
తను మేము నైన్ తర్టీ కి స్టార్ అయినాం మేము ఇంటికి వచ్చే సరికి లెవన్ తర్టీయే టువల్వో అయిందండి అంత కరెక్ట్ గా ఐడియా లేదు లెవెన్ థర్టీ ట్వెల్వ్ కావచ్చు రాంగానే ఎమ్మటే పడుకున్నాం గా టైమ్ చూసుకోము గంతా తొందరగా
అవునవును అల్‌ది జ జర్నీ చేసిళ్ళు కాబట్టి కొంచెం అలసిపోయింటారు
ఆ ఆడ ఆడిందేమో గాని జర్నీకి అలస్ పోవాలి ఈడి నుంచి ఆడికి ఆడి నుంచి ఈడికి తిరిగి తిరిగి అలసిపోవాలి మీరు మీరేక్కడికైనా ఎల్లారా
మేము అంటే మేము ఇప్పుడు ఈ ఇయర్ అయి తే ఎళ్ళా లాస్ట్ ఇయరే అరకు ఎళ్ళా
అవునా బాగుంటదంటగా అరకు
టది ఈ అంటే ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు పోవాలి అబ్బా అబ్బా అది ఉంటది లొకేషన్ నేచర్ నే నేచర్ ఉంటది లొకేషను అబ్బా అబ్బా
అవునా
చాలా బాగుంటది
ఆహా ఎప్పుడు ఎళ్ళలేదు నేను ఏ నేను ఎక్కడికి ఎళ్ళా నేను ఎ ఏమంటారు చార్మినార్ కూడా చూడ్లేదు
సర్మినార్ చూల్లే
ట్యాంక్ ట్యాంక్ బండ్ గూడ సూడ్లేదు నేను సక్కగా
అవునా నేను చాలా సార్లు ఎళ్ళా ఏమైనా బోరు కోడితే ఆడికే
ఆహా లేదు అంటే చార్మినారూ చూసినా గానీ అంత దగ్గరికి పోయి చూడలేదు
అవునా ఒక అప్పుడు నేను స్టార్టింగ్ లో చూసేటప్పుడు ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ కింద అదేంది ఇట్లా పైకి కూడా ఎక్కనిచ్చేది ఇప్పుడు ఎక్కనిస్తాలా అంటున్నారు మరి
ఇహా అవునా ఏమే ఏమి అంటే మా ఊర్లో బొడ్ రాయి ఏసినప్పుడు మా దాంట్లో బట్టలు పెడతారున్నమాట వచ్చినోళ్ళందరికీ
ఆ
ఆ చీరలు తీసుకున్నాం అని షాపింగ్ కి పోయినప్పుడు అక్కడ నుంచే పోయినాం అయితే దగ్గ రికి పోలేదు గాని అట్లా చూసుకుంటా పోయినా అంతే ఆ ఇక ట్యాంక్ బండ్ ఓకేనండి
ఆ ఓకే